హలో హలో హాయ్
హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నా మీర ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నాం పిల్లలు ఇట్లా బాగున్నారా
బాగున్నారు మీ పిల్లలు బాగున్నారా
ఆ బాగున్నారు
మీ పిల్లలు స్కూలకెళ్తారా?
ఆ స్కూల్ కు సారు వచ్చిండు గుడ ఆల్రెడీ. తిన్నార? దాన్ని అటను ఆ తిన్నాం ఏంటి చేశారు కర్రీ పప్పు చారు మీరు ఆహ వంట మీరేజెస్తారా రా
మేమే జేస్తాం మీ ఇంట్లో మీరే చేస్తారా?
ఆ మేమే చేస్తామ్ వంట
ఈ వాతావరణం చాలా ఎండగొడుతుంది ఇప్పుడు
అవును మే మార్చి నెల స్టార్ట్ అయిన కానుంచి ఎండలు బాగా కొడుతున్నాయి
మార్చి నుంచి బాగాఎండ కొడుతు అవును ఎండలు బయటికి రావాలన్న కూడా ఎండ బాగా కొడుతుంది
ఉ భయంకరంగా కొడుతానయ్ ఎండలు
ఎంత చలవిెట్ పుటి అంతా ఎండ కొడుతున్నది
ఉ సీజన్ అల్ ఏ ఏ సీజన్ అంటే ఇష్టం మీకు బాగా ఉమ్
మాకు వింటర్ సీజన్ అంటే ఇష్టం. మీకు? సమ్మరే మంచిగుంటది. సమ్మర్ లో బాగా ఉడక పోస్తది అందరు ఒక దగ్గర ఉంటారు. స్కూల్ హాలిడేస్ అస్తాయి. కూళర్ పెట్టుకుంటారు ఏసీ పెట్టిచుకోరా
ఆ చూడుండి మా ఇంట్లో ఆ మీరు ఆ మీరు కదా
మేము
మీరు యూస్ చేస్తుర్రా అంటన్న కురార్ ఏసి
లే మేము కూలర్ మేం టేబుల్ ఫ్యాన్ పెడుతున్నాం
అవునా మా ఇంట్లో ఏ స్
టేబుల్ ఫ్యాను ఏసీ పెట్టారా మీరు ఎండలు బాగా గొడుతున్నాయ్ ఏసీ ఆన్ చేసుకోవాల్సిందే ఇప్పుడు
మ్మ్ బాబు స్కూల్కి వెళ్తా మీ బాబు
మా పెద్ద బాబు అంగన్వాడీకి ఎల్ అంగన్వాడికి వెళ్తాడు ఒక బాబు ఇంకో బాబు ఇంట్లోనే ఉంటాడు చిన్న బాబు ఉమ్ హాల్లో
ఏ ఫెస్టివల్ అంటే బా ఇష్టం మీకు అన్న
ఎ-ఏ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ మా అమ్మ వాళ్ళట్లా చేస్ ఫస్ట్ ఫస్ట్ బతుకమ్మ ఇక్కడే చేస్తాం
మ్మ్ సెకండ్ బతుకమ్మ అక్కడ మ్మ్
బతుకమ్మ అమ్మ వాళ్ళ ఊర్లో ఎలా జరుపుకుంటారు మీ దగ్గర
మా దగ్గర చాలా బాగా జరుపుకుంటాము ఉదయాన్నే లేేస్తాం ఇల్లంతా శుద్ధి చేసుకొని పూల తోటి బతుకమ్మని అలంకరించుకుంటాం మంచిగా ఈవినింగ్ టైమ్ లో బత్ కమ్మని తీసుకొని వెళ్ళి అందరం కలిసి ఆడుకుంటాం చాలా బాగా చేస్తారు ఆ డీజే బాక్స్ సౌండ్ బాక్సు చాలా బాగా పెట్టుకుంటాం మంచిగా అందరి చి ఫ్రెండ్స్ అంతా కలిసి డ్యాన్స్లు లేస్తాం మ్మ్ చాలా బాగా జరుపుకుంటాం మ్మ్ ఉమ్
దసరా ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు
దసరా అమ్మలో జరుపుకోరు మ్మ్ దసరా రోజు ఏమంటండదు ఇంట్లోనే తినడం మ్మ్ హ్మ్ పడుకోవడం గంతే దశరాకి ఏం ఉండదు
ఆ మేమ్ కూడా బానే జరుపుకుంటాం డీజే పెడతారు అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు కలుస్తారు
అవునా హ్ మ్మ్ ఫెస్ట్ స్టువల్స్ అప్పుడే కదా ఫ్రెండ్స్ తోటి కలిసేది గూడా
అదే ఫెస్టివల్స్ అప్పుడే అందరు కలుస్తారు కదా
మ్మూ అది అందుకే ఫెస్టివల్స్ కు మంచిగా మంచిగా అనిపిస్తది ఏదన్నా ఫెస్టివల్ వస్తుందంటే. ఇప్పుడు ఉగాదికి వెళ్త ఇక్కడే ఉంటరా, హ్మ్ యూట్యూబ్ లో కూడా సెండ్
యూట్యూబ్ లో
పెడతారా అంటానా వీడియోస్
ఆ యూట్యూబ్ లో వీడియోస్ వెడు తర్ మా దగ్గర గూడా
ఉగాది కీ వెళ్తారా అంటు
దసరా గూడ బా జేస్ వెళ్తం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఉగాది రోజు భక్ష్యాలు చేసుకుంటాం.
పూర్ణాలు, భక్షాలు, మ్మ్ ఉగాది పచ్చడి ఎలా వేస్తారు?
ఉగాది పచ్చడా మామిడికాయలు చింతపండు
ఉప్పు, కారం
ఉప్పు, కారం, అన్ని పులుపు ఉప్పు, చేదు, తీపి అన్ని కలిపి ఎలా చేస్తాం పులుపు, చేదు, తీపి అన్నీ కలిపి ఎలా చేస్తాం కలిసేలాగా
ఉగాది షాపింగ్ చేస్తున్నారా?
ఉగాదికి షాపింగ్ చేయలేదు ఇంకా చెయ్యాలి. మీరు చేస్
లేదు చెయ్యాలి మేము గూడా ఎక్కడ షాపింగ్లో చేస్తరు ఉగాది మీరు
మేము పిల్లలకి కిడ్స్ వడ్లో తీసు కుంటాం మాకు కాసంలో తీసుకు కుంటాం మీరు ఎక్కడ తీసుకుంటారు?
మేం కూడా మా దగ్గర ఒక షాపింగ్ మాల్ ఉంది రెడ్డి బ్రదర్స్ అని
రెడ్డి బ్రదర్స్ లో తీసుకుంటారా అవునా
మ్మ్ మా సైడ్ ఫేమస్ షాపింగ్ అదే మీ సైడ్ కాసం ఎట్లానో మా సైడ్ అట్లా
ఓకే
మ్మ్ ఇంకా ఈ మధ్యలో ఏటన్న టూర్ కి వెళ్ళారా
ఈ మధ్యలో మేడారం జాతరకు వెళ్లేేసి వచ్చాం మీరు వెళ్లారా మేడారం వెళ్ళేసి వచ్చాం మీరు వెళ్ళారా
ఢిల్లీ కెళ్ళిన అండి
డిల్లీ
డిల్లీ కెల్లెస్ వచ్
ఢిల్లీ కోటు చూసారా
అవును
మ్మ్ మేమ్ మేడారం వెళ్ళాం
ఆహా మేడారం కాడ కూడా చ చాల బా
మేడారం ఫెస్టివల్ చేసుకుంటారా మీరు
మ్మ్ ఎంతుకు మీరు మొక్కు ఉందని పోయిర్రా
అవును మీరు వె వె చేస్తారా మీరు
హలో
హలో వినిపించట్లే
హలోలో
హలో హలో ఇపరి హలో హలో హలో వినిపియ్యట్లేదా కాల్ హలో హలో హలో